ఉ బాగున్నారా అండి
బావున్నామండి మీరు బావున్నారండి ఏం చేస్తున్నారండి తిన్నారా
ఇంకా లేదండి తినాలి మీరండి
తినేసామండి ఏం తిన్నారు
తినలేదండి ఇంకా తినాలి అన్నాను
తినాలి ఓకే అండి మధ్యానం ఏం తిన్నారు ఓకే ఓకే అండి బాగుంటుందా లెమన్ రైస్
ఉమ్మ్ బానే ఉంటదండి మీర ఎప్పుడు తినలేదా అండి లెమన్ రైస్
మధ్య లెమన్ రైస్ లేదండి
తినలేదా అండి ఊ ఎట్లా చేస్ ఇస్తారు ఐడియా అన్నా ఉందండి ఎప్పుడన్న విన్నారా పేరు
ఏముందండి లెమన్ రైస్ ఆ ఒక టమోటా ఒక ఆనియన్ రెండు పచ్చిమిర్చి కొన్ని పల్లీలు ఆవాళు ఆ జీలకర్ర అండ్ కొన్ని శనగ బేడలు ఉద్ది బెల్లు ఆ వేసి నూనెలో బాగా వేయించిన తర్వాత కొద్దిగా నిమ్మకాయ పిండి పసుపు వేసుకొని కలిపేసుకుంటే అది లెమన్ రైస్ ఏం మరి
మ్మ్ అంతేలే అండి అంతే మీరు పచ్చిమిరక్కాయ్ పచ్చిమి మిర్చి డైరెక్ట్ ఏ తరిగేస్తారా లేకుంటే మిక్సీ బట్టేస్తారా అండి
రెండూ కాదండి ఊరికే కోసేస్తామంతే
ఓకే తరిగేయడం అంటే కోసేయడమే కదండి
ఓకే ఓకే అండి తరిగేయడం అంటే మామూలుగా ఇట్లా చిన్న చిన్న పీస్లు వస్తాయి కదా
ఓకే ఓకే తురమడం లేదండి అది
అవును అవునులెండి నిజమే అండి నేను ఒక కొద్దిగా కన్ఫ్యూజ్ అయినాను రెండు పదర్లకీ
ఓకే ఓకే అండి
ఇంకేంటాండిఇయాల అనుకుంటున్నారు ఎం ఏమండి లెమన్ రైస్ కాకుండా చెయ్యి ఇప్పుడు కాలంలో పిజ్జాలు బర్గర్లు తింటున్నారు కదా అంతా మీకెందుకు మీకు నచ్చవా
అవునండి పిజ్జాలు బర్దా అవన్నీ ఇవంతా ఫాస్ట్ కదండి ఫాస్ట్ ఫుడ్ కదా
అవునా
ఆ ఓ
అదేమో నిజమే బట్ గుడ్ అండి మీరు ఫాస్ట్ ఫుడ్ తినకుండా ఎట్లాంటి
ఫాస్ట్ ఫుడ్ ఆ అయినా గాని ఆ ఫాస్ట్ ఫుడ్ అనేది ఇది హెల్త్ కంతా అంత పెద్ద మంచిదేం కాదు కదండి
అవునండి నిజమే
మీరు అండి ఫాస్ట్ ఫుడ్ తీసుకుంట కుంటార అంటే లైక్ మీరు ఇప్పుడు అన్నారు కదా బర్గర్ పిజ్జా
నే నేను అట్లాంటి లా లగ్జరీ లైఫ్ కి వెళ్ళనండి అంటే జంక్ ఫుడ్ ని ఎక్కువ ప్రిఫర్ చేయనండి
అవునా
నేను ట్రై చేసినా ఒక రెండు సార్లు అంతే ఇంక మళ్ళీ ఇంక ట్రై చేయాలనుకోలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అవునండి ఎందుకు అంటే అవి నాకు సెట్ అవ్వవు
అవునా అండి ఎందుకండి అట్లా ఎందుకు సెట్ అవ్వావు మీకు
బికాస్ నేను చాలా ఆ దీనిగా బతకల్ల అనుకునేవాడినండి
అంటే
అంటే లగ్జరీ లైఫ్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వను నార్మల్ లైఫ్ చాలా క్రౌంప్ ఎత్ బతకళ్ళ అనుకునేవని
పిజ్జా బర్గర్లు తింటే లగ్జరీ బతుక అండి ఏం కాదు కదా
అదేం కాదండి బట్ ఆ ఆరోగ్యాన్ని పాడు చేసుకోవడం ఇష్టం ఇష్టం ఉండదు
ఉహు
నాకు ఎక్కువగా మైదా స్వీట్స్ అవన్నీ అవాయిడ్ చేయాలి అనుకుంటాను బట్ అవ్వదండి
ఆ
ఆ
కానీ అంటే ఒకోక్కసారి మనకి బయట ఫుడ్ కూడా తినాల అనిపిస్తుంది కదా అండి అప్పుడు మీరు ఎటువంటి ఫుడ్ తినాలని అంటే కోరుకుంటారు
ఏమండి బయట ఫుడ్డు
కొన్నిసార్లు మనము బయట ఫుడ్ కూడా తినాలని అనుకుంటాం కదా ఏప్ ప్పుడన్నా అప్పుడు గ్రేవింగ్స్ వస్తుంటాయి అంటారు కదా అట్లాంటి టైం లో మీరు ఎటువంటి ఫుడ్డు తీసుకుంటారు బయట ఫుడ్డు అని అడుగుతున్నా
అవునా అండి న మామూలుగా నేను పెద్ద ఫుడ్ లవ్ నండి అంటే నాకు చాలా ఇష్టం ఎక్స్ప్రెషన్ బట్ నేను లైక్ వచ్చేసే వాటిలో స్ట్రీట్ ఫుడ్ ఎక్కువ తింటా నేను స్ట్రీట్ ఫుడ్ ఆ స్ట్రీట్ ఫుడ్ నాకు బాగా ఇష్టం
అండి అంటే ఐ మీన్ టరు స్ట్రీట్ ఫుడ్ లో
స్ట్రీట్ ఫుడ్లో అంటే ఇప్పుడు బరా మామూలుగా మ్ బారం మసాలా తెల్సా పనీీపూరి
ఆ తెలుసండి
ఇట్లాంటి ఫుడ్స్ అండి ఇట్లాంటి ఫుడ్స్ అండి అండ్ చాట్స్ నాకు చాట్స్ అంటే చాలా ఇష్టం
ఎటువంటి చేట్స్ అండి అంటే నిప్పట్ అట్లాంటివ అండి
ఆ ఆ చాట్స్ అన్నిీ కూడా బాగా ఇష్టం అండి దాంట్లో ఆనియన్స్ టమోటో ఇలాంటి అంటే వట్ కట్ పీసెస్ ఉండాలి అంతే
ఓకే ఆనియన్స్ అంటే మీకు చనా ఇష్టం అనుకుంటా
అవునండి కంపల్సరిగా విత్ ఆనియన్ ఏదైనా కని తినేస్తా
ఓకే ఆనియన్ లవర్ అనుకుంటా అయితే మీరు
అలా ఏం లేదండి బట్ పర్లేదు బాగుంటది కదండి అంటే చాలా మంచిది ఊళ్ళి చేసిన మేలు తల్లి కూడా చేయ ఉంటారు కదా
అవునండి ఆ సామెత ఎందుకు వచ్చిందంటారండి అసలు
అంటే ఉల్లి గొప్పదనాన్ని తలిపే ప్రక్రియలో అసామేత వచ్చిందండి ఉల్లి చాలా రకాలుగా మేల్ చేస్తుంది కదండి అంతేకాకుండా ఏ ఫుడ్ ఐటెం కైనా గాని ఆహారానికి ఒక రుచి రావాలి అంటే ఆ వెజిటేబుల్స్ అన్నిట్లోనూ ఉల్లికున్న ప్రాసెస్తి అది ఏదానికి లేదు
తెలీదండి మీరు చెప్తాంటే తెలుస్తాంది అంటే సామే కానీ ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదని కానీ ఎందు కంటారనేది రీజన్ అయితే తెలిదండి నాకి
అంటే అన్నిీ విధాలుగా వర్క్ చేస్తుందండి
ఓకే
కోసమే దానికి ప్రశస్తిని తల్లిని మించి చేసినారంటే అమ్మ గొప్పదే
ఓకే అవునండి అమ్మ చానా గొప్పది
ఆ అట్లాంటిది ఒక వెజి టెబుల్ కి ఐ మీన్ ఒక కూరగాయకి తల్లిని మించిన స్థానాన్ని ఇచ్చినారంటే ఇంకా అది ఎంత మేలు చేసేది అయ్యుంటుంది
తల్లిని మించి ఇవ్వలేదండి తల్లితో సమానంగా పోల్చినారండి
ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదు.
అవునేమో కదా అవును అవును నిజమేనండి నిజమే మీరు చెప్పింది
ఆ కానీ ఉంటాది కదా అండి ఇంకొకటి మీరు. ఎక్కడ షాపింగ్ చేస్తారు మామూలుగా ఏమైనా కొనాలన్నా.
ఎటువంటిది అండి
మీరేమైనా కొనాలన్నా పెట్టాలన్నా డ్రస్సులు గానీ.
నేనైతే అయితే తక్కువేనండి మీరండి.
ఆ నేను కూడా ఆన్లైనే అండి. ఈ మధ్య కాలంలో అన్ని ఆన్లైన్ లో కొనడం మొదలు పెట్టాం మనం.
అవునండి అందరం లగ్జరీ లైఫ్ కే కొంచం. కొంచం ఇష్టంగా ఉంటాము అందులో లేజీ లైఫ్ అయిపోయిందండి మంది.
అవునండి. యాక్చువల్ గా అంటే ఇప్పుడు ఆ. మామూలు వీధి దుకాణాలు అవన్నీ. వాళ్ళకు కూడా వ్యాపారాలు జరగాలంటే. మనం కొద్దిగా వాటి పైన కూడా ఫోకస్ చేయాలి కదాండి.
అవునండి అదైతే నిజమే కానీ ఏమంటారు మన లేజీనెస్ ఉంటాది చూడండి ఏ ఏంది పోతావు బయటకి. పోయి తీసుకొచ్చుకులా అదే మనం ఏదైనా ఆర్డర్ చేసే మన ఇంటి దగ్గరకే వస్తుంది. జస్ట్ ఒక. పెట్టుకోవచ్చు అని చెప్పేసి ఆ లేజినెస్ తో మనం ఫోన్ లోనే అన్ని అలర్ట్ చేసుకోవడం అని. అని బుక్ చేసుకోవడం ఇట్లాంటివన్నీ ఎక్కువ అవుతున్నాయండి.
అవునండి నిజమే. అది అయితే నిజమే అండి. బట్ అదే కాకపోయినా చూడండి మీరేమో అంటున్నారు అట్లా అనుకోవడం కరెక్ట్. బట్ దగ్గర మనం ఒక ఏదైనా వస్తువును కొనాలనుకున్నప్పుడు. మనం దాన్ని ఫీల్ అయ్యి మనకి. డైరెక్ట్ లైవ్ లో తెలుస్తాది కదా అది బాగుందా లేదా. నీకు ఒక పిక్చర్ లో చూడ్డము ఇప్పుడు ఆన్లైన్ లో పిక్చర్ లో చూసి ఎవరెవరు పెట్టినారు. వ్యూ పెట్టి చూసి ఆ అది ఒక ఫొటోస్ లో ఒక రకంగా ఉంటుంది. ఆ రియల్ గా ఒక రకంగా ఉంటుంది.
అవునండి అదైతే నిజమే ఒక్క ఫోటలో ఒక రకంగా. ఏమంటారంటే ఆప్షన్ మనకి రిటర్న్ ఆప్షన్ కూడా ఉంటుంది కదా ఒక్కోసారి. ఆఫర్స్ కూడా ఉంటాయి కదా ఆన్లైన్ లో అని చెప్పేసి అవి కూడా అవైలబుల్ లో ఉన్నాయి. కదా దానికోసం అని ఆన్లైన్ షాపింగ్ చెయ. ఓ చేస్తాం
అవునండి కొంతమంది కన్సిడర్ చేస్తారు బట్ రెండిటికి. అంటే మీరన్నది కూడా నిజమేదండి. మనం అది కూడా తప్పు పట్టడానికయితే లేదు.
కానీ వీరి దుకాణాల వాళ్ళకి లేదన్నా లాసే కదండి వాళ్ళు మన అట్లాంటి వాళ్ళ మీదే కదా ఆధారపడి ఉండేది మీరు చెప్పేది అది కూడా నిజమే హ్మ్.
అవునండి అదైతే నిజం కాకపోతే ఆ కొన్ని కొన్ని విధాలుగ అంటే ఇప్పుడు విధి దుకాణదారుల దగ్గరకు ఉన్నప్పుడు కూడ మనం ఒక్క ఒక్కసారి మనకి వాటి విలువ తెలియదు ఐ మీన్ వాళ్ళు ఎంత చె అంత తీసుకునేకి ఆస్కారం ఉంటాది. బట్ ఆన్లైన్ లో అట్ల కూడా చెప్పడానికి అవ్వదు. రెండిటికి రెండు సరిపడా దాంట్లో కొన్ని లాభాలు ఉన్నాయి నష్టాలు ఉ నాయ్ లెండి
ఆ.
మీకు
అలలో ఉన్నాయి నిజమే ఎందుకంటే ఒకొక్కసారి మనకి ఆన్లైన్ లో ఆఫర్స్ అని చెప్పి తక్కువ రేట్కే ఇస్తారండి దొరుకుతాయి కూడ ఒక్కొక్కసారి అదే గిరి దుకాణాలకు పోయినామ అంటే వాళ్ళు వాళ్ళు ఎంత రేటు చెప్తే తీసుకోవాల్ ఇట్లా డిస్కౌంట్స్ ఆఫర్ మనకు ఉండవులే ఇ
అయినా మీరేమంటారండి
ఆ
లగ్జరీ లైఫ్ బెటర్ అంటార లేకపోతే
ఆ ల ల్జరీ లైఫ్ లగ్జరీ లైఫ్ అంటే అట్లని కాదండి ఇప్పుడు లేజి నేస్ల్ వల్లే అండి జరగుతుంది ఆ ఇప్పుడు చూడండి ఆ లక్సరీ లగ్జరీ వేరండి అది వేరు ఇప్పుడు మనం అంటే లగ్జరీ అంటే వేరొస్తుంది
హు
ఇప్పుడు ఆన్లైన్ అంటే లగ్జరీ అయితే నాకు తెలిసినంత వరకు కాదండి అదంతా లేజీనెస్ అవుతుంది
హు
ఆ ఎందుకంటే బద్దకం బధకంతో ఏ ఏమిపోత షాప్ కి ఇదే ఉంటే ఇంటికే కదా ఆన్లైన్ చేద్దామ్ లెండి అది అని అట్లా అనుకుంటుంది ఇంకొకసారి ఏమను ఉంటే ఆర్డర్స్ ఉంటాయి డిస్కౌంట్స్ ఉంటాయి అదే బయటి పోతే ఇట్లుంటుందని చెప్పి అట్లా అనుకుంటాం అం
బట్ ఒకసారి ఆలోచిస్తే అంటే మనకు కొన్ని దొరకవు కదండి ఇప్పుడు ఒక వీధి దుకాణంలో గాని ఒక బట్టల దుకాణంలో గాని మన దగ్గర ఉన్న దుకాణంలోకి వెళ్తే మనకు నచ్చనవి ఉండకపో మనకి కావాల్సినవి ఉండకపోవచ్చు అదే ఆన్లైన్ లో ఎక్కడెక్కడో ఉన్నవన్నీ మనకు దొరకగలుగుతాయి మనం తీసుకోగలుగుతాం అదో అదొక గొప్ప సాంకేతిక విప్లవం అని చెప్
నిజమే నిజమేనండి అదైతే ఒక అది పెద్ద బెనిఫిట్ మనకి ఈ ఆన్లైన్ షాపింగ్ అనేది ఎందుకంటే కొన్నిసార్లు మన చుట్టుపక్కల ఉన్న ప్లేసెస్ లో అవైలబుల్లో లేంకున్నిన్నడకపోవచ్చు అటువంటి టై లో మనం బయటికి వెళ్ళి వేరే ప్రదేశానికి వెళ్ళి తీసుకునేకంటే చాలా కష్టం కష్టం అవుతుంది
అవునండి ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడెక్కడో దొరికేవన్నీ మనము కొనగలుగుతున్నాం చూడగలుగుతున్నాం అంటే ఆన్లైన్ షాపింగ్ ద్వారానే కదా గొప్ప గొప్ప కళాకృతులు